అ
ఏ బ కాయిగ భయి చస బ కా
హలో
హలో ఆ వినిపిస్తుంది
మీ సైడ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఒకసారి చూస్
ఓకే ఇప్పుడు వినిపిస్తుందా
అ
ఓకేనా ఇప్పుడు
ఇప్పుడు ఓకే ఓకే
అ
మీరు మీకు ఈ టెంపుల్స్ లాంటివి తెలుసు కదా
ఆ తెలుసు
అందులో తిరుపతి గురించి మీకేమైనా తెలుసా
ఆ తెలుసు నా నాకు తిరుపతి గురించి చాలానే తెలుసు మీకు తెలీదా
తిరుపతి అంటే ఆ ఆంధ్రప్రదేశ్లో ఉంటది అలా అట్లా తెలుసని అ
దాని స్టోరీ తెలుసా మీకు దాని కథ మొత్తం ఎందుకు అక్కనే ఉంది తిరుపతి ఎందుకు అక్కడలో వేషన్ ఉంది ఎందుకు తిరుపతికి అందరు అంతగా వెళ్తారు
అంటే మనం ఏం మొక్కుకున్నా అలా తె అంటే తీరుతుంది అని ఒక నమ్మకం నమ్మకం భక్తి అలా వెళ్తూ ఉంటారు
ఉ
క్క దాని కథ దాని చరిత్ర అంటే అంత తెలీదు మీకేమైనా తెలుసా
హు నాకు తెల్సు మీకు ఎప్పుడు వినలేదా దాని చరిత్ర లైక్ ఆ ఆ దాని చరిత్ర ఏంటి ఎందుకు అక్కడే ఉంది తిరుపతిలో అనేది అక్కడే ఎందుకుంది అక్కడ ఎలా కొలువయ్యాడు ఏంటి కొయి చరిత్ర తెలీదా మీకు
ఆహా తెలిదు
వినాలనుందామరి
చెప్
ఊమ్ పూర్వమూ ఇగ దేవుళ్ళకంత పరీక్ష జరుగుతది ఇగ శివుడి కీ బ్రహ్మకి వెంకటేశ్వరస్వామికి ఆ ఇ జరిగినప్పుడు ఒక సాధువు వోచ్చి ఆ ఆ ఏమంటాడు అనన్ టే ఇంత మందిలో దే ఏ దేవుడు గొప్ప అని పరీక్షిస్తారు ఏ దేవుడు గొప్ప ఏ దేవుడు గొప్ప అని అడుగుతా ఉంటడు
ఆ
అడుగుతున్నప్పుడు అందరూ నేనే గొప్ప నేనే గొప్ప నేనే గొప్ప అని చేప్పుకుంటా ఉంటే ఒక రోజు సరే ఎవరు గొప్పనో నేను చూసుకుంటాను ఆ నువ్వు పరీక్షించు వెళ్ళి ఒక్కొక్కరిని ఆ వాళ్ళు దీక్షలో ఉన్నప్పుడు గాని వాళ్ళు ఉ సమయంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి పరీక్షించూ అని చెప్తడు చెప్తే తను వెళ్ళి ఫస్ట్ టు శివుడి దగ్గరికెళ్ళి శివుడు మ అ గాడ నిద్రలో ఉన్నప్పుడో లేకపోతే ఏదో తపస్సు చేస్తున్నప్పుడు వెళ్ళి ఆ భంగం కలిగిస్తడు
ఎవరు ఆ ముని
ఆ ముని ఆ ఆ ఆ వెళ్లి కలిగిస్తే శివుడు కోప్పడుతడు కోప్పడితే అక్కడ నుంచి ఆ యెళ్ళిపోతడు సాధువు శివుడు గొప్పోడు గాదు అని
ఉమ్
అలా యెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మ దగ్గరికెళ్తడు బ్రహ్మ దగ్గరి కెళ్ళి బ్రహ్మను డిస్టర్బ్ చేస్తే బ్రహ్మ కూడా కోప్పడుతడు అప్పుడు ఆ బా విష్ణు దగ్గరికెళ్ళి విష్ణు తన లక్ష్మి ఒళ్ళో ఆ దీర్ఘంగా పడుకొనీ అ ఒళ్ళో ఉన్నప్పుడు వెళ్ళి ఆ ముని డైరెక్ట్ ఆ అ నేరుగా వెళ్ళి
విష్ణు ఛాతి పైన కాలేస్తాడు ఆ విన్నా ఇది కొంచెం
ఉమ్మ్ కాలేస్తున్నప్పుడు ఇగొ విష్ణు ఏమాత్రం కోప్పడకుండా ఆ సాధువు ఒచ్చిన పనేంటో అడుగుతడు
బ్లాంక్
అడిగితే అప్పుడు విష్ణు కోప పడనందుకు విష్ణు చాలా గొప్పోడు అని నమ్మి తను అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ విష్ణు పాదాలు ఎక్కడైతే మోపిండో ఆ ముని అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటది
ఓ అవును
అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటే నా చా నేనున్న చోట తను కాలుమోపితే నువ్వు ఏమనకుండా తనను పంపిస్తావా నీక్ కు కొంచెం గూడా నా మీద ప్రేమ లేదా అని చేప్పి
ఉమ్మ్
మీ లక్ష్మీదేవి భూమ్ భూమండలానికి ఒచ్చేస్తది విష్ణు మీద కోపం తోటి ఆ వచ్చేసి. తున్న దారిలో శివుడు ఆ సారీ ఆ క్షమించండి. ఆ. విష్ణు విష్ణు లక్ష్మి దేవిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెతు. వెతుక్కుంటూ అడవిలో వస్తనే ఉంటాడు వస్తుంటే. ఈ విష్ణు పడుతున్నా బాధలను చూసి బ్రహ్మ. శివుడు కూడా ఆ ఆ. ఎవరు మన విష్ణు వెతుక్కుంటూ వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని గాడంగా తపస్సు చేస్తుంటడు
హ్మ్
తపస్సు చేస్తుంటే
ఆ.
ఒక పుట్టలాగ ఏర్పడుతాది తను కూర్చున్న దగ్గర
ఆ అప్పుడు ఒక
హ్మ్ విష్ణు
అప్పుడు ఆవు వచ్చి పాలు పోయ్యడం అలా జరుగుతుంది కదా
బ్రహ్మ విష్ బ్రహ్మ శివుడు ఇద్దరు ఒకరు ఆవులాగా ఒకరు చిన్న దూడలాగా మారి వచ్చి అక్కడ ఆ పాలు ఇవ్వడం ఆ పుట్టలో పాలు పోయడం విష్ణుకి ఆకలి తీర్చడం లాంటివి చేస్తుంటరు
రోజు ప్రతి రోజు
ప్రతి రోజు కన్ ఏమంటరు ఆ నిరీక్షంగా అలాగే వస్తూనే ఉంటయి పాలు అలాగే జరుగుతూనే ఉంటాది
చూ. ఆ అప్పుడు ఆ ఆవు వాళ్ళ హ్మ్
చెప్పండి
అప్పుడు ఆ ఆవు వాళ్ళ ఎవరైతే ఆవును ఎవరైతే పెంచుకుంటరో ఆయన ఈ పాలన్నీ ఎటు పోతున్నాయి అసలు ఇన్ని పాలు రా ట్లేదు రోజు అందట్లేదు అసలు ఏమవుతున్నాయి అని అక్కడికి వెళ్తే ఆ పుట్ట దగ్ దగ్గర అది నిల్చోడం జరుగుతుంది దాన్ని చూసి ఆయనే ఆ ఎవరైతే ఆవును పెంచుకుంటుండో ఆయనకి కోపం వచ్చి పు పుట్టని ఆ తొక్కేయడం
హ్మ్ జరుగుతది
తర్వాత
ఆ జరిగిన తర్వాత ఆ అక్కడ విష్ణువు కొ ఆ కొలువైన ప్లేస్ ఒక స్థలం కాబట్టి విష్ణు కి ఆ కోపం వచ్చి విష్ణువుని కొడుతాడు నా పాలన్నీ నువ్వు తాగుతున్నావా నా ఆవువి అని
హ్మ్
ఆ కొడితే ఆ విష్ణువుకి ఆ దెబ్బ తాకినా చోట హ్మ్ తర్వాతకు హ్మ్ ఆ విష్ణువు కొట్టిన తోట దెబ్బ తాకితే ఆ దెబ్బ కు హ్మ్ ఎవరి దగ్గరనో అప్పుగా వెంట్రుకలు తీస్ కొని ఆ దెబ్బ దగ్గర నెత్తికేసి కొడుతడు నెత్తికేసి కొట్టిన తర్వాత తలకి కొడితే ఆ తల దగ్గర ఇ చీలు పడి వెంట్రుకలు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే అది మానించడానికి అక్కడ విష్ణు అని తెలుసుకొని ఈ ఈ మనిషి ఎవరైతే ఆ ఆ మనిషి ఉంటడో కాపరి ఆ ఆవు కాపరి ఆవు యజమాని ఆ వె పల తీసుకొచ్చి అక్కడ అతికిస్తాడు అతికిస్తే అ గాయం మానిపోతది మానిపోయిన తర్వాత అక్కడ విష్ణు కొలువయి చెప్తాడు లైక్ సారీ హుమ్ ఆ ఏమంటాడు అనంటే నేను ఇక్కడ కొలువై ఉంటాను నాకు ప్రతి ఆ అప్పుడు లక్ష్మీదేవి ఏమో తన దగ్గరకు ఇలా జరిగిందని తెలిసేమో వస్తది వచ్చిన తర్వాత అప్పుడు విష్ణు ఒక ఆ ఏమంటారు ఒక ఆజ్ఞ ఇస్తాడు ఒక వరమిస్త ఇత్తడు ఎవరికి ఆ కాపరికి ఏమని అంటే నేను ఇక్కడ కొలువై ఉంటాను నా పూజ ప్రతిరోజు నీతోనే మొదలవ్వాలి
ఎవరి తోటి
ఆ ఆ కాపరి తోటి
అ ఆ ఓ
నా పూజ ప్రతి రోజు శుభోదయం నీ తోనే రావాలి హుమ్ నీ ఎవరైతే కొట్టారో తనని ముందుగా చూశారో ఆ పుట్టలో ఉ నాకు ఇచ్చిన వెంట్రుకలు అప్పుగా ఇచ్చిన ఆ వెంట్రుకలకి నా కొండపైకి వ చ్చి ఎవరైతే మోక్కు తీర్చుకుని వెంట్రుకలు సమర్పిస్తారో ఆ వెంట్రుకలు తనకు అప్పు చెల్లిస్తాను నేను అది ఎంత వరకు అని అంటే కలియుగం అంతమయ్యే వయ్యే వరకు అప్పు చెల్లిస్తానే ఉంటాను
ఆ ఓహో
ఉ అలా వచ్చిన వెంట్రుకలు మొత్తము ఆ ఆ అమ్ అమ్మ పేరు ఏదో ఉంటది ఆ వెంట్రు కలు అప్పుగా ఇచ్చిన వాళ్ళ పేరు ఉ అంబాదేవి ఏమిదో ఏదో పేరు ఉంటది ఆ అమ్మవారికి తను తలనీలాలు ఎవరైతే ఇస్తారో మొక్కుకని వచ్చి ఎవరైతే తలనీలాళ్ళు ఇస్తామని మొక్కుకుంటారు వాళ్ళ కోరిక నెరవేర్చి ఆ ఆ మో క్కుని నేను ఆ అమ్మ ఆ అమ్మవారికి ఆ ఆ బదులుగా అప్పు కింద జమ చేస్తాను ఈ అప్పు ఎప్పుడు తీరు తుంది అని అంటే నీ కలియుగం అంతము అయ్యేంత వరకు ఈ అ అప్పు తీరదు అంత వరకు నేను నీకు అప్పు చెల్లిస్తానే ఉంటాను అని అప్పుడు హామీ ఆ అయ్యో మాట చెప్తాడు కాబట్టి
యా
ఆ కుండ పైన వెలిచి అక్కడ ఒక గుడిలాగా ఏర్పరిచి ఆ యజమాని ఇప్పటికీ ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశపారం పర్యంగా వస్తున్న పిల్లలు అందరూ ఇప్పటికి కైనా శుభోదయం అవ్వగానే శుభోదయం అవ్వగానే ముందుగా ఫస్ట్